ఎను
మ్ బావున్నా నువ్ ఎలా ఉన్నావు?
ఆ బావున్నా, ఏం చేస్తున్నావు?
ఏం లేదు సివిక్స్ నోట్స్ చదువుతున్నా
సివిక్సా ఏ టాపిక్ చదువుతున్నావు సివిక్స్ లో?
సివిక్స్ లో ఇండియన్ రూల్స్ అండ్ లాస్ గురించి ఉంటే అది చదువుతా ఉన్నా.
నైస్ రూల్స్ అండ్ లాస్ మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్ కదా చూసుకుంటే
నవును రూల్స్ లేకపోతే అసలు సొసైటీ లో డిసిప్లినే ఉండదు.
అవును మరి లా అంటే ఏంటి అంటావు?
తెలీదు అంటే లా అంటే సిటిజన్స్ ఫాలో చేయాల్సిన రెగ్యులేషన్స్ని లా అంటారన్నమాట
అవునా అండ్ అది గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది కదా
మ్ నవును సిటిజన్స్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ కోసం లాస్ క్రియేట్ చేస్తారు. ఇటిజం గవర్నమెంటే క్రియేట్ చేస్తుంది.
మ్ మరి ట్రాఫిక్ రూల్స్ కూడా లాస్ట్ లో పాట్ ఒక పార్ట్ కదా
మ్న అవును కరెక్టే ఇప్పుడు మనం తీసుకుంటే హెల్మెట్ పెట్టుకోవడం అంట సీట్ బెల్ట్ యుస్ చేయడం ఇవంతా ట్రాఫిక్ రూల్స్ కింద వస్తాయి. ట్రాఫిక్ రూల్స్ లాస్ కింద వస్తదన్నమాట
మ్ నాకు తెలిస్తే ఒక పెద్ద ట్రాఫిక్ రూల్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో చేయ డం అది ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ నాకు తెలుసు.
మ్ ఉనవును సేఫ్టీ కోసం అవి కంపల్సరీ కదా ఈ వాళ్ళు గవర్నమెంట్ ఇ ఏది ఇన్స్టాల్ చేస్ అ మన కోసమే కదా చేస్తుంది మన సేఫ్టీ కోసమే కదా
మ్ మరి రూల్స్ ఫాలో చేయకపోతే ఏం జరుగుతుంది?
అ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రూల్స్ ఫాలో చేయకపోతే ఫైన్ పడుతుంది లే పోతే పనిష్మెంట్ ఏస్తారు లేకుంటే ఇప్పుడు ఏం ఏం చేస్తారు పోలీసోళ్ళు డబ్బులు పీక్కోని పెట్టుకుంటారు అంతే వాల్తో
ఈ మధ్య అదొకటి కరప్షన్ ఎక్కువ అయిపోయింది కదా నిజమే
అవును ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఏమైనా విన్నావా అవు
విన్నాను అది మన కంట్రీకి సుప్రీంలా కదా ఒకటి
ఉ ఆవును కరెక్టే అసలు కాన్స్టిట్యూషన్ సిటిజన్స్ రైట్స్ అండ్ డ్యూటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట అది
ఉ మరి ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటావు
అ అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఇంకేం వస్తాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది అందరిని ఈక్వల్ గా చూడడని ఈక్వాలిటీ అంట కదా అది వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లాంటివి వస్తాయన్నమాట
ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి కదా
నో నువ్వు నేషనల్ ఫ్లాగ్ ని రెస్పెక్ట్ చేయడం అంట ఎన్విరాల్ ప్రొ ప్రొటెక్ట్ చేయడం అంట ఇట్లాంటివన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ కిందకి వస్తాయన్నమాట
మరి ఓటింగ్ గురించి ఏమనుకుంటున్నావ్
ఓటింగ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సిటిజన్స్ ఓట్ చేయొచ్చు ఇప్పుడు నాకు కూడా ఎయిటీన్ దాటింది కాబట్టి టి ఇప్పుడు నేను ఓట్ చేసా అనమాట అట్లా రీసెంట్ గా వచ్చింది నా కూడా ఓటు హక్కు ఇలా ఒక టూ ఇయర్స్ బ్యాక్ పోయి వేసి తీసు వచ్చిన మంచిగా ఆ లైన్ ఉ లైన్ లో నిలబడుకొని రష్ ఉంటే అ
ఇంకా చూసుకుంటే ఇంకా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సిటిజన్సే ఓట్ చేయొచ్చు
ఉ నావును అసలు ఇంకా ఓటింగ్ మన రైట్ కదా అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా అనుకో
ఉమ్ నిచయిక్క
ఉమ్ ఇంకా మరి పబ్లిక్ ప్లేసెస్ లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే
చాలా మంది అయితే లిటరింగ్ అనేది ఎక్కువ చేస్తారు అద చానా బ్యాడ్ పాయింట్ అయితే అది చెయకూడదు
అవును అందుకే కదా మన ప్రైమ్ మినిస్టర్ స్వచ్ భారత్ క్యాంపెయిన్ కూడా క్లీన్లీనెస్ కోసమే కదా ఇ ఇది తీసుకొని వచ్చింది
కొ నిజమేద ఒక చాలా మంచి పని చేసాడు మన ప్రైమ్ మినిస్టర్
ఉం అవును ఇంకా మరి రోడ్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ యూస్్ చేయకూడదు ఆ సిగరెట్స్ అంటే అవి ఏమి తాగకూడదు
ఉం అది ఒక చాలా పెద్ద డేంజరస్ అంే అంటే యాక్చువల్ గా చూసుకుంటే ఇల్లీగల్ పని కూ అది మే రోడ్ ప డైవింగ్ చేస్తూ మొబైల్ ూ చేయ డ్రింకింగ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అంతా
ఉంఇంకా హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకు అంత కంపల్సరీ అంటావు
ఇంకా హెల్మెట్ పెట్టుకోవడం కంపల్సరీనే కదా ఎందుకంటే ఇంకా హెల్మెట్ పెట్టుకుంటే మాకు ఆచ డె జరిగినప్పుడు లైఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా మాకు ఉంటుంది ఎందుకంటే హే మ్ మన హెడ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కార్స్ లో సల్ సీట్ బెల్ట్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది
గుడ్ పాయింట్ అసలు
మరి సైబర్ లాస్ గురించి విన్నావా ఏమన్నా
కొంచం నిన్న
ఇంకా ఆన్లైన్ ఫ్రాడ్స్ హ్యాకింగ్ సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి సైబర్ క్లాస్ ఉంటాయి కదా
ఉ అవును అసలు టెక్నాలజీ పెరిగే కొద్దీ అవి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి మన మనడైలీ ైఫ్ లో
ఉనిజమే
ఉంఇంకా మరి కిసిటిజన్స్ లాస్ ని ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటావు
ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే సొసైటీ పీస్ఫుల్ గా ఉండటానికి ఉ కలాస్ట్ మెయింటైన్ చేస్తే ఫాలో చేస్తేనే కదా
ఉమ్ అవును అండ్ అందరి సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అందరి సేఫ్టీ కోసం
ఉ అవును కరెక్తే
ఉ మరి ఈక్వాలిటీ లో అంటే ఏమంటావు నువ్వు
ఈక్వాలిటీలో అంటే అందరుూలా ముందు సమానం అని అంటంకదా
ఉ అంటేనే అందరుూ ఈక్వల్ గా ఉండాల విిచ్ పూరు కొంచం ఇట్లా తే ఉండకూడు రిచ్ అయినా పూర్ అయినా సేమ్ లా అప్లై అవుతుంది ఇక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఓటింగ్ అప్పుడే చూడు ఎవరైనా సరి పెట్టి వస్తే వాళ్ళకి అలో చేయడం ఫస్ట్ ఇట్లాంటిన్న చేయకూడదు
అవును అవును
ఉ
ఎక్జాక్ట్గా
ఇంకా మరి ఎన్విరాల్మెంట్ లాస్ ఎందుకు అంత అవసరం అంటావు అవసరమా
పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి అండ్ నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి అవి చానా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ లా లేకపోతే ఇంకా మనుషులు అనేది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్ అంత బా బ్యాడ్ అయిపోతుంది
నీమ్ ట్రీస్ కట్ చేయడం మీద కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి గదా నరుక్కుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది చెప్పు, డిఫారెస్టేషన్ అయిపోతుంది.
ఊమ్ ఆవు అవును
ఆ ఇంకా మరి మంచి సిటీజన్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నావు ఏం క్వాలిటీస్ ఇట్లా రూల్స్
ఇంకా మంచి సిటీజన్ అంటే రూల్స్ ఫాలో చేయాలి టాక్సెస్ పే చేయాలి టైం కి అండ్ సో సైటీ కి హెల్ప్ చేయాలి ఒక్కొక్క ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటేనే గదా మంచి సొసై టి అనేది డెవలప్ అవుతుంది.
ఆ చాలా బాగా చెప్పినావు. అవు
లా స్ మన ఫ్రీడమ్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి కాదు ప్రొటెక్ట్ చేయడానికే పనికొస్తాయి కానీ చా చాలా మంది వాటిని నెగిటివ్ వే లో తీసుకుంటారు.
ఊమ్మ్ అ అవును కరెక్టే అదే మెయిన్ పర్పస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో కొంతమంది దీ ఆ రిజర్వేషన్స్ ఉంటుంది కొంతమందికి ఆ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ వచ్ చ్చినా వాళ్ళకి సీట్స్ రావు జాబ్స్ రావు
దాంట్లో అయితే క్యాస్ట్ ఎక్కువ చూస్తారు.
ఉమ్ అనిక్వాలిటీ అనేది ఉండదు వీ ఉమ్ ఉమ్ ఊ
దాని వల్ల చానా మంది సఫర్ అవుతారు.
ఊమ్ అవును ఇంకా జియోగ్రఫీ హిస్టరీ అసలు మంచి సబ్జెక్ట్స్ కదా, మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి దాంట్లో.
అవును అవంతా చాలా యూస్ఫుల్ అయితాయి స్టూడెంట్స్ కి అయినా మనకైనా చదువుకునేకి మాకి ఇంకా బాగా తెలుస్తాయి హిస్టరీ గురించి అంట, ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉండాలి? పాస్ట్ లో ఎలా ఉండింది అని చెప్పి అన్నీ బాగా తెలుస్తాయి దాని వల్ల మా
ఆ అవును ఇంకా జియోగ్రఫీలో ఎక్కువ అయితే ఎన్ని ఫారెస్ట్స్ ఉన్నాయి ఎన్ని రివర్స్ ఉన్నాయి లొకేషన్స్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రోపిక్ ఆఫ్ కాప్రికోన్ ఇవంతా ఉన్నిన్నాయి
అదే అదంతా నేచర్ గురించి నేచర్ గురించి ఎంత తెలుసుకున్న తక్కువే గదా చూస్ కుంటే
అవును ఇంకా వాటర్ ఎక్కువ ఉంటుంన్ నని చే టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అని చెప్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఉంది అని ఆ సబ్జెక్ట్సే బాగుండే
ఈ
కాంటినెంట్స్ అంటాం
కాంటినెంట్స్ ఓషన్స్
మ్ ఇంకా స్టేట్స్ క్యాపిటల్స్
ఆ
అది కూడా సోష లోనే కదా వచ్చేది జియోగ్రఫీలో వస్తుంది
ఆ అవును
మ్ ఇంకా హిస్టరీ ఏం చెప్తుందంటే
నువ్ేమన్నా నోట్స్ ప్రిపేర్ చేస్ కున్నావా వీటి గురించి ఏమన్నా
నోట్స నోట్స చేస్తాన్నా యూట్యూబ్ లో చే చూసి చేస్ సుకుంటన అసలు మన టీచర్స్ చెప్పే కాన యూట్యూబ్ లో చూసి చదువుకుంటేనే మంచిగా వస్తుందని యూట్యూబ్ లో చూస్తాన్న నువ్వు
ఇంకా
నువ్్వ ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నావా
నేను అంతే అప్పుడప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి
మ్
ఏమైన్నా ప్లస్ పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకుంటా ఉంటా
నేను ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే హైలైట్ చేసుకొని దాన్ని ఎగ్జామ్కి పోయ్యే ముందు ఒక త్రీ టూ ఫోర్ టైమ్స్ చదువుకొని బైహడ్ చేసుకొని చేస్త
మ్ ఇంకా తిన్నావా
మ్ తిన్న నువ్ తిన్నవా
ఆ తినే సను
మ్ లంచ్ ప్రిపేర్ చేసేసినవా
ఆ అయిపోఇంది నువ్ చేసేసావా
మ్ చేసిన సరే అయితే వర్క్ ఉంది బాయి్